ఆ ఏం చెత్తారు ఏం లేదయ తిన్నరా
తిన్నం
ఏం కర్రి
ఆలు టమాటా ఆలు టమాటా
ఏం చెత్తన్నరు తిన్నాం ఉహు
ఏం చేస్తారు
ఇంక సమ్మార్లో ఎక్కడెక్కడ పోయినావ్
సే ఇటు పోలే వ
ఎందుకు హమ్ ఎందుకు మీ అమ్మమ్మ వాల్ల ఇంటికి గట్లా పోలే
ఆ అక్కడికి పోయి వచ్చినం
ఆ
మీరు బోలేద ఏటు
మేము ఎటూ పోలే ఈ సంవత్సరం
ఎందుకు
ఎందుకంటే ఎండలు బాగున్నాయని ఎటుపోలే హు పో పొనలి ఇక్కడ ఏమి లేవు నైట్ ఫుల్ ధర లేసింది అంతేగాని వా పడ్లే
ఆ
మీకు వానలు
మాకు నైట్ పడుతున్నాయి పొద్దున ఎండలు
ఊ అంటే నైట్ నైట్ అయితనే పొద్దున్న పని చేసుకుంటారు ఎప్పుడు కాలేజీ స్టార్ట్
జులై సిక్స్త్
జూలై సిక్స్తా మరి అప్పటి వర్కి ఏం చేసుడు వర్క్ ఏమన్నా చేతన్నవ కాలిఏనా కలియేన ఆహా ఎప్పుడు వెళ్తారు
రేపు పోదామన్నాడు మళ్ళా
మొత్తం అందర
మేము ముగ్గరం
ఉ పెద్ద ఆయన లేడ
లేడు లేడు రాడట
అయ్యో ఎందుకు ఎక్జామ్స్ ఉన్నాయా అయిన హాలిడేసు
ఇంక పడితే ఒక ఫోర్ వీక్స్ అన్నాడు వన్ మంత్ త్రీ వీక్స్ అన్నా అయితే
మరి వన్ మంత్ ఆగితే అయిపోవదు నీకు స్టార్ట్ అయి ముందు పోత అయిపోవ
అప్పుడు నేను గుండు పెట్టుకొని మా
ఆ
ఉ హు
ఫ్రెండ్స్ తోని పోతరంట తర్వాత
ఫెండ్స్ తోని పోతడట్న
హు
రేపు మరి టికెట్ గిట్ల బుక్ చేసుకున్నారా
బుకింగ్ అయితలేవు అవి ట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ వరకు టికెట్స్ లేవ్
ట్వంటీ ఫోర్త్ దాక బుక్ అయి ఉన్నాయి కావచ్చు మొత్తం
అన్ని వెయిటింగ్ లిస్ట్లు ఉన్నాయ్
ఓ ఇప్పుడు బాగ మంది ఉన్నారు అంట ఇరవై గంటలు పడుతు దర్శనానికి అ
ఇంగ టూ డేస్ ఎక్కువ అయిన ఎం కాదు పోయేద్దాం అన్నాడు
పోయోద్ధం అన్నడ
హు జెనరల్ కే ఇగ
ఎన్ని రోజులు పడుతుది
జనరల్ కి పోతే సెవెంటీన్ అవర్స్
సెవెంటీన్ అవర్సా ఎక్కడ
ఆ
ఆహా టూరిస్ పైనే
ఇంగ ఏం జెసలు పొటోళ్ళు
ఏమున్నది ఏం లేద్ ఆట ఆడుతారు కచ్చకాయలు ఆడతారు
ఉన్నాల వాళ్ళ ఫ్రెండ్స్
ఆ అవేయింది ఇప్పుడే వీళ్లే ము ఉగరాడతారు
వాళ్ళకి ఎప్పుడు స్కూల్ స్టార్ట్
వాళ్ళలకు ఫిఫ్టిన్త్ నుంచి ఇవాళ స్టార్ట్ అయ్యేదే గాని
ఓ
పోడ అనుకుంటన మరి ఏమతదొ ఊ పోవుడే
అవు
మండే రోజు ఒక రోజు పోయస్తారు రాత్రి మళ్ళా పైనదుడే నుంచి పోతారు
ఆహా
ఆ ట్యూస్డే ఒక రోజు రెస్ట్ వాళ్ళకు
అ
ఊ
ఇంకా ఏం జేసలు
ఇంకేమున్నది ఏమి లేదుగా ఆమ అమ వటిచింద
పొద్దున్నే పట్టిచ్చింది వాళ్ళు కాల్ చేస్తే చెప్తానది ఏదోటి
అహ చేేలే ఇంకాటు ఫోను
చేసినాం పెద్ద మామ ఒకళ చిచ్చ వస్తుంది ఒకళది ఊ కొద్దిసేపేనాక చెప్తాం మాటస్సము రాము అని చెప్ తలు అళ్లు
ఆహా అక్కడ ఏం జరుగుతదో దాన్ని బట్టి
ఆ ఎవరు లేరండి అక్కడ
ఎవరు లేరాటనా ఆ ఇగ ఎండ అయే అందరు ఎవల పనికి వాళ్ళు వేయరు కావచ్చు
ఆ
మరి ఇగ వాళ్ళు అచ్చడు వీలు కాకపోతే నువ్వు పోతావా
ఆ నేను బా భావన్ తీసుకొని పోతాను
ఉహు ద ఓయతర ఊ ఉన్నాయ పొట్టోడు ఇంటి ఇక్కడనే ఉన్నాడా అన్న ఒక ఆట్
ఉ మొననే ఆచ్చిలు వాల్ కూడ
పోతానవ మరక్కడకి
ఊ నైట్ పోతా ఎప్పుడో అప్పుడు
ఉహు సరే సరే
ఆ
తిన్నవా
మ్ తిన్న
ఉహు ఎందుకు పొద్దున మా టిఫిన్ చేయవానద్దా?
టిఫిన్స్ అప్పుడు అప్పుడు చేత్తాంది
చెప్పన్నా
మ్ ఇగ రోజు కరువు పని పోయొచ్చేర్కి టైం అయితాంది
ఉమ్ అట్ గోడ్ తొందర నాయ మళ్ళ ఐదు నర్రకు, ఐదిన్టికే.
ఆ
హు అచ్చిర్రా మీ పక్కనోళ్లు
ఇంకా రాల్లే
హాలే హుమ్మ్ మళ్ళా అదేం లేద సప్పుడు
మ్ ఇప్పుడు బన్చేసిళ్ళు ఒక నాల్రోజులకెళ్ళి ఏం లేదు ట్లా.
ఎక్కన్నాడయన
అ
మీ బాబాయ్ ఎక్కన్నాడు
ఆ ఒక రోజు వస్సన్డు ఒక రోజు అట్టే ఉంటాండు
ఆ హ
ఆ తర్వాత ఏ
మళ్లీ ఇగ అదే స్కూల్లా స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు వత్తర గావ హుమ్ మల్ల ఆడేమంటాడు
మా బపు ఏం చెప్తాలేడింకా మాక్గూడా
ఉహు చేసుకుందాం, మరి ఆచినంకా ఎవల్ది వాళ్లయినాక ఎస్కుందాం అని ఏదట్లేదు.
ఉహు మళ్ళ అన్ అంతా పడతాము
మల్ల అంతా పడత అంటండా
ఆ
హు మ్మ్ హు ఇగ ఎగస్ట్రర్ట్ అయ్యేదాకా వర్షం పడదాక రూ వర్షం పడ్డాక పట్టు, పట్టు అన్టాడు .
మ్ అంతేగా
మ్ వాళ్ళేమో గంత డిమాండ్ తోని ఆడున్డి ఫోన్లు చేయబ. ఆళ్లకు తగ్గట్టు ఎక్కడిదక్కడ ఎష్ పడేతే అయిపోవ్గదా.
అంటే ఇడా స్లాట్ బుక్ కాల్లే ప్లేస్సు సంతకం పెట్టాలంటే అలు. పైసా అడుగుతాల్లు
ఏదేనికి
సైన్కి
ఆ ఆ దేనికోసం
రిజిస్టరయినప్పుడు సైన్ పేట్టల్గా అత్తమ్మ
ఎవర్పెట్టాలే అయినా ఆహా ఆహా వాళ్లు పెట్లే అప్పుడు
అదేదొ ఇప్పుడు ముస్లమ్మ పేరు మీదున్నది కాబట్టి వాళ్ళిద్దరు పెట్టాలన్ట ఇలా కావాలంటే.
ఆ అంటే ఇప్పుడు వాళ్ళు గూడా గావాలని అంటారా ఇప్పుడు ఈళ్ళకు
ఉమ్ హు మీకు చర్వాని అంటే సాక్షాంతగ ఉండాలిగ బిడ్డలు ఇద్దరియి
ఆహా
ఆ సంతకం బట్టాలంటే కొద్దిగా డిమాండ్ ఉండాలా
ఉంటది గదా మరి ఏమైనా ఉండలేనే వాళ్ళ
ఆ
ఉమ్ ఇమ్మనుంటే అన్న తమ్ముడు పోయి అడుగితే పెట్టదా
డిమాండ్ అదే పైసలు
ఉమ్
ఉమ్
ఇగ ఎప్పుడైనా పెట్టేదే గదా ఇప్పుడైనా ఎప్పుడైనా తప్పదు గదా చక్కగా ఎప్పుడో ఒకసారి కతం చేసుకుంటే అయిపోతది గదా ఎప్పుడైనా బోయేటీ యేనాయ్ ఎప్పుడైనా
ఉమ్
ఉమ్ సరే సరే అటేబోయిందా అమ్మా
ఆ ఇప్పుడే నిన్న బోలే ఏమనుకుంటారో
ఉమ్ సరే సరే ఉమ్ ఇంకా రాలేదే ఆ చేయలే ఏమో ఇగ గయానికి ఏం జేసి మాట్లాడతాం ఒకవేళ వీలైతే వీళ్ళు ఇవాళ అటు బోయివచ్చినంక ఫోన్ జేత్తే వేరే ఉంటది ఇగ ఇప్పుడు ఫోన్ జేత్తే మీ మమ్మీ అందరికి ఫోన్లు జేసి జెప్పింది గీ దీనికి గూడా
ఆ నేన్ గూడా అట్లనే చెప్పిన
ఉమ్ ఆమె అనుకోదా
ఉమ్
అని అనుకుంటారని మళ్ళీ చెప్పకపోతే చెప్పలేదు అనుకుంట్రు చెప్తే చెప్పింది అనుకుంట్రు అనే వీళ్ళు వత్తారు గదా సూద్దాం వీలైతేనే మాట్లాడుతర్ లేకపోతే లేదన్నట్టే ఆగినమ్ ఈళ్ళు ఆడకి అచ్చినంక ఇంటికి వచ్చినంక చేసి మాట్లాడితే కతం అయితది
ఆ అనుకుంట
ఉమ్ సరే సరే మరి ఏమన్న జ్యూసులు గిట్లా జేసుకుంటారా లేదా జూస్ గిట్ల ఏమన్నా జేసుకుంటారా
ఎవరు
మీరే అంతేనా
ఉమ్
సరే మరి
ఆ సరే బాయ్
బాయ్